హలో
హలో ఏం లేదు మీరేం చే సారు
ఏం లే కాళీ పన అయిపోయింది కాాలి
ఆహా
ఉ
పార్లర్ గోదామని చూస్తుాన్న రేపుడు
ఎందుకు
ఆ ఫంక్షన్ ఉన్నది మా ఫ్రెండ్ పెళ్ళి ఉంది ఫంక్షన్ ఉన్నది కాబట్టి మళ్ళీ ఇంకా పండగ ఉంది కదా అని చెప్పి పోదామని చూస్తాను కంటి కూరు అట్లే
అవునా
ఊ పోయినా పార్లర్లో
హేర్ కట్టా
అన్నిీ హెయిర్ కట్ చేప్పించుకోవాలి ఫేస్ క్లీన్ చేయించుకోవాలి ఐబ్రోస్ ఐబ్రోస్ చేయించుకోవాలి
అవునా
నువ్వు పోయిన వాటకి ఎంతయినాయి అప్పుడు
వామ్మో హెయిర్ కట్ కి నేను నార్మల్ కట్ కట్ చేయిచ్చి రోల్ చేపిస్తే టూ హండ్రెడ్ తీసుకోండి
హ
ఐబ్రోస్ కి ఆల్రెడీ తీసుకుంది
ఆ
ఫేస్ మీద అవి నార్మల్గా రేపచ్చిన అంటే అవి పింపుల్స్ ఉంటాయి కదా పింపుల్స్ కి అట్లా నా ముల్గా పింపుల్స్ లోపల ఉన్న డెస్ట్ అంతా పోవడం కోసం క్లియర్ చేయిించిన అంతే వాటికి ఫైవ్ హండ్రెడ్ తీసుకుడి
కొనే తీసుకుంది ఇంకా మరి మా ఫ్రెండ్ క అయితే హెయిర్ కట్ ఆ ఏమంటారు సిల్కీ హెయిర్ చేస్తాను అని చెప్పింది ఆమె సిల్కీ హెయిర్ చేయడానికి ఎయిటీన్ హండ్రెడ్ అడిగింది
బమ్బ
అప్పుడు నేను కాలేజ్ లో మా ఫ్రెండ్ నేను ఇద్దరం కలిసిపోయినాం అడిగితే మేము అడిగినం సెవెన్ ఎయిట్ హండ్రెడ్ కు అట్లా చేయమంటే నైన్ హండ్రెడ్ కు ౌసండ్ థౌజండ్ కో చేసింది అకా వంశ టెంకీది చేయిించినాం అదిస సిల్కి హెయిర్ లానే లేదు మేమే చెప్పినం అనవసరంగా చెప్పించా ఏమంత లేదు నీకేం మనీ వేస్ట్ అయినా అని చెప్పినాను
ఏమన్నది
ఉంటే కదా ఒక్క రోజే ఉంటద తర్వాత డేస్ ఉండదంటా అని అన్నది అయితే అట్లీస్ట్ వన్ వీక్ అని ఉండాలి కదా అని మేము అన్నాం
కానిక నేను ఈసారి పార్లాకి వును ఏం చెస్తా అంటే మా ఇంటి పక్కన వదులుంది వదినతోటి ఎప్పుడు వపచ్చినా నేను ఆ సిక్స్ా ఫైవ్ మంత్స్ ఫోర్ మంత్స్ అనేతుంది నా జుట్టు పెరిగింది సల సలమా వజన్ ఉంది ఇక్కడ ఆ వదిన చేస్తానుది
తె బిచ్కుతే
రేపు చేయిించుకుంటాను
నన్ బో పోవాలి ర కూతు నాకు
రేబ్ జుట్టుకూ రేపు తల స్నానం చేస్తా ఇల్లు ఇట్లా దులిపడం ఉంది అలా అయిపోయినాక సాయంత్రం హెర్ కఖర్జయితి మా అమ్మలే మా అమ్మకు మా అమలుిన అగణ కర్ అయితిత్త
అ
తిడుతుంది
మరి మి మమ్మీ తోడే జేయిపిచ్చుకోవచ్చు కదా
మా మమ్మీ కూడా చెతుద అంని మా మమ్మీ గిత్తతే చెతుది పలిగన వరకే చెతుది అంటే ఇంచు కూడా కట్టద్దు కాదు
కొంచమే కట్ చేసింధీ కదా
ఆ
నాకు మా మమ్మీ కట్ చేసింది దసరా అప్పుడు మంచిగానే కట్ చేసింది ఇప్పుడు కొంచెం లడ్డుగా అయితుంది మళ్ళీ నేను మా మమ్మీతోటె కట్ చేపిస్తా
మా అక్క పెళ్ల అయితే ఖర్చు చేయిద్దాంమంటే మా అక్క సంబ అవుకాల
అవునా మ్యాచెస్ వస్తున్నాయా మీ అక్కకి
ఆ వస్తానే కాని కుదిరితే మంచిగా హెయిర్ కటింగ్ మంచిగా అంటే ఆఫ్ చేపిద్దాం అనుకున్నా మంచిగా చేపిస్తే మంచిగా ఉంటుందని అని చూస్తే
ఆ ఆ మరి మీ అక్క ఓకే అన్నరా మ్యాచెస్ కి
ఆ ఓకే అన్నది ఈగ మామ్మూల మాట మా అక్క మాట
అంతేనా అంటే కొంత ఉంది రిజెట్ చేస్తారు కదా ఇప్పుడు నేను చేసుపోనా ఇప్పుడు ఇప్పుడు నే జాబ్ చెయాలని
అదేడి
ఏనా
ఆ
గ్రేటే మీ అక్క
అ
మరి ఓ వచ్చిన మ్యాచెస్ ని యాక్సెప్ట్ ఎవరు చేయట్లేరు
మడడి
మీ డాడీ మీ అక్క ఒకక్కటే కదా
ఆ
ఆయనకి ఇష్టమయితే నాకు ఇష్టం ఇకి ఇష్టం అవుతు నా ఆయనకి ఇష్టంమవుతుది కదా
ఆ
నాకు ఇట్లా తెలిసినట్టే ముొన్న ఒకసారి మ అమ్మ మా ఇంటి సైడ్ వచ్చింది వస్ ఏదో సౌండ్ వస్తుంది
గాలోతంది
మా ఇంటి సైడ్ వచ్చింది మన్న మీ మమ్మీ
ఆ
అడుగుతే, మా మమ్మీ అడుతే చెప్తాంది‌‌. నాదేం లేదు. వాల నాన్నెవర్ వాళ్ళ అమ్మ బుద్ధిష్టం, వాళ్ళ నాన్న ఓకేయితే ఆ కోకే, ఆవ్ కోకే అయినా కాని వాళ్ళ నాన్నకి ఒ కే కావాలి వాళ్ళ నాన కాన్ తె అమ్మాయ్ ఓకే అంటది అని చెప్తాంది.
ఉహు
అదేందమ్మా అంటే చిన్నప్పనుంచి అంతే వాళ్ళ నాన్నకి ఇష్టవైనట్టు ఉంటది. అమ్మాయి జాబ్ కూడా వద్దాని చెప్తే పోనని వాళ్ల నాన్న కోసం వాళ్ల నా తోటే ఉన్నది, ఎవరి మాటలు ఇన్లేదు, నా మాట కూడా ఇనదు. వాళ్ళ నాన ఏద్ చెప్తే అదే ఇంటది అనని చెప్తాంది.
ఉహు
అయితే మరి వాళ్ళిద్దరుకి గొడవ పెట్టుకుంట్రుగా అని మా అమ్మ అడిగింది. ఒకసారి చూసిందన్. గొడవ పెట్టుకుంటాంటె ఇంతే, అయితే అడిగితే వాళ్ళ గొడవ పెట్టుకుంట్రు మళ్ళ వాల విషయాలకు వస్తు మాత్రం వాళ్ళిద్దరికి నచ్చాలి వాళ్ళద్ ద్దరికి నచ్చితేనే నచ్చినట్టు లేకపోతే నచ్చనట్టు అని చెప్పింది.
అవునా
ఆ అంతేనా మరి
అంతే
ఆహు
మా ఏదే పని ఎల్లిండన్న మా మమ్మీ, డ్రెస్ కొనిత
ఎవరికి మీ అక్కకా
నాకే తెల్ తెల్వదిక మా కుడ కొనిత్తదో కొనేవోగానీ నేను అడుగుతే కోనిత్తానే అన్నది. బర్తడే, ఉగాది పండగ ఇంగ పండగన్ కాదు కాని బ రె టెన్త్ లో కొనుకున్నా ఇంటర్ లొ కొనుక్కోలే ఇంటర్ సె డియర్ లో కొనుక్కోలే
ఉహు
మళ్ళా మధ్యలో గాప్ మళ్ళా అప్పుడు కొనుక్కోలే ఇప్పుడు ఫోర్ ఇయర్స్ మో అయితా, ఈ ఇయర్ తోటి ఫైవ్ ఇయర్స్ డ్రెస్సు కొనుక్కోవాలంటే కొని కొని ఇత్తలేనది
ఇంకే నిద్రస్ కొనుకో ఇక చిన్న చిన్న ఐసి వేసి కేక్ తెప్పించుకో కేక్ గిట్లా కట్ చేసుకో
కేక్ కేక్ కట్ జేయని
ఎందుకు ఫస్ట్ నుంచి కట్ జేవా కేక్ ఇప్పుడు కట్ జేయవా
అసలు ఎప్పుడు కట్ చేయి కేక్ నాకు నాకు నచ్చదు
అదృష్టం ఎప్పుడు కేకదు చిన్నప్పస్స్ తేలేద
ఒక్కసారి మ నాన్న తెచ్చిండు ఆ తెచ్చినా కేక్ కూడా పావు కిలోను అరకిలో తెచ్చిండు అది క్యాండిల్స్ పెట్టకుండానే మా అమ్మ వద్దు అన్నది కాండిలేవు ల్స్ లే వ్ కుతుర సూడిలే ఇట్ల ఉన్నాయి
కాదు క్యాండిల్స్ యాడ ఇప్ ఇప్పుడు పెద్దది వస్తుంది నార్మల్ ఇట్లా పెడితే ఇట్లా వస్తది
అసలే వద్దు నార్మల్ గా కొత్త రసపు లేదు ఆ స్నానం చేసి అన్న నార్మల్ నైట్ డ్రెస్ ఉన్నాయి అన్న నన్ నే ఇట్లా ఖర్చ చేసిన ఎవ్వరు లేరు. ఎవరిని పీల్ పీలే నేను వద్ద అన్నది. మా అమ్మ మా అమ్మ సెంటిమెంట్ అది.
ఉ కాలేజీ లో కూడా మీ ఫ్రెండ్స్ కట్ జేపీయలేదా నీకు
అహా లేదు నాకెప్పుడు రా ఆ బర్త్డేకి హాలిడేస్ కి వచ్చేది
నా కాలేజీ లో ఉన్నప్పుడు ఎంత హాలిడే వచ్చినా మా ఫ్రెండ్స్ ఒక్కరు కేక్ చేపిచ్ నేను మా ఫ్రెండ్ ఒక కామెంట్ వచ్చి కేక్ కట్ జేపి
అవునా అయినా నాకు నచ్చవు ఇక కాలేజ్ వళ్ల కడి చెస్తాం అన్నా కాని నేను స్కూల్ కడి చెస్తాను అంటేనే వద్దు అన్న
అవునా నేనే వద్దంటే మా ఫ్రెండ్స్ తినరు వాళ్ళ నాకు సర్ప్రైజ్ ఇచ్చిరు సెకండ్ టైమ్ ఏమైందన్
మామ్మా సెంటిమెంట్స్ నా
నేను నార్మల్ గా సెకండ్ డే రోజు సెకండ్ టైమ్ కాలేజ్ అయిపోయింది తర్వాత రీసెంట్ గా లాస్ట్ ఇయర్ ఆ హెల్త్ బాగాలేద అని చెప్పేసి, ఇంట్లోనే ఉన్నా. ఇంకా తలస్నానం చేసిన. మా నాన్న నాకు తెలియవకుండా తెచ్చిపెట్టి. నేన్ రెడి అయ్యేలోపు మా ఫ్రెండ్ కి ఇంకోటి తీసుకొని వచ్చింది
అవునా
ఇ తీసుకొచ్చిన మనం మంటా వద్దంటామా అని చెప్పి రెండు కేక్లు పెట్టి కట్ చేప్పచ్చిదిక అదే ఫస్ట్ ఇన్ అదే ఫస్ట్ ఇంట్లోకి నేను కట్ చేయడం ఇంతకు ముందు చాలా సార్లు కట్ చేసినాను కాకపోతే బయట రెస్టారెంట్ పోత నేను
నేను వద్దు అని ఏ మామ మన నచ్చనప్పుడు ఎందుకుకని కట్ చేయను అడగను కేక్ తమ్మ అను కాకపోతే చిన్నప్పుడు చాక్లెట్ ఇట్లా మంచిేది ఇ అంటే ఇంటి వాళ్ళ దగ్గర అళ
హ్మ్ హు పక్క
అంతే ఆ అంతేగాని కేక్ కట్ చె వద్దు ఇగా ఎందుకని మ అమ్మకి కేక్ కట్ చేస్తే చిన్నప్పటి నుంచి కేక్ కట్ చేపియ్యలేదు ఇప్పుడు కట్ చేపిస్తే ఏమన్నా అయితదేమో అని అట్లా అందుకోసమే
అవున మా ఇంటి దగ్గర అన్నయ్య కూడా అం అదే ఆ అన్నయ్య బర్త్డే కి చిన్నప్పటి నుంచి కార్చే చేయలేనంటే ఇప్పుడు కార్చే చేద్దామంటే అసలు ఆహ్ అన్నయ్య అస్సలు ఒప్పుకోడు ట్రై చేదాం అనగా నే మీరు కట్ చేసు కోని తినండి నేను కట్ చేయనే కట్ చేయ నా భర్త్ డై ఏమన్నా అయితది నాకు అసలు అట్లా ఇష్టం ఉండదని కొత్త డ్రెస్ కూడా వేసుకోడు అసలు
అవునా
బర్త్డేనే చేస్కోడు ఆఅన్న అసలు ఆ రోజు ఆ అన్న బర్త్డే అని మేము స్టేటస్ పెడితేనే తెలుస్తుంది మా వాళ్ళకి
హ్మ్
ఇ కొంతమంది ఇంట్రెస్ట్ లేని వాళ్ళు కూడా కొంచెం మళ్ళ నమ్మకం ఏమన్నా అయి అదేమో క్యాడిల్స్ పెట్టి కట్ చేస్
సారే లే మరి
ఆ సరే
ఆ